ఒ
హాయ్ అండి
ఆ బాగున్నారా అండి హాయ్ అండి నమస్కా స్కారం బాగున్నారా అండి
ఆ బాగున్.
ఆ మేము బాగున్నాం అండి అయ్యిందా భోజనం ఆ వినిపిస్తోంది అండి మీరు మాట మాట్లాడొచ్చా
ఆ అయ్యి అంటే
ఆ మీరు షాపింగ్ చేసేటప్పుడు ఎక్కువ అయ్యింది అండి కదా అండి మీరు షాపింగ్ చేసేటప్పుడు ఎక్కడ చేస్తారు అండి ఆ ఇప్పుడు ఎక్కువ
నేను ఒచ్చేసి మాకు మేము అండ ఆ మాకు దగ్గర కర్ణాటక దగ్గర అండి మాకు మాక ఓకే నా బెంగళూరు దగ్గర అవుతుంది అని బెంగళూరు వెళ్లడం అండి అక్కడ త తక్కువలో దొరుకుతాయి మనకు ఏదైనా ప పెళ్ళిలి ఆ పెళ్ళికైనా ఫంక్ష ఫంక్షన్స్ ఉన్నప్పు రండి
అవునండి అంటే మీరు ఎక్కువ ఏ బట్టి ప్రిఫర్ చేస్తారండి
ఆ మేము వచ్చేసి కాటన్ ఎ క్కువ తీసుకుంటామండి
ఆ అవునండి ఈ కాలంలో లెనిన్ అనే అవునండి, ఈ కాలంలో లెనిన్ ఆ ఎక్కువగా కొండం. ఫేమస్ అయితే అందగననే లినిన్ బట్
హ్ ఆ అ ఆ తెలుసండి చూ బట్ నేం తీసుకోలేదండి
అవున్ అనా గర్ల్స్ వచ్చేసి ఎక్కువ కాటన్ తీసు ఉంటరులేండి అవునండి మీరు ఎక్కువ ఉగేస కాదండి ఇప్పుడు అవునండి నేను చ్చేసి ఇప్పుడు మా ఊరు సైడ్ ఉందండి మా ఊరు సైడు కొంచెం బట్టలు అనేవి తక్కువ రేట్ లో దొరుకుతాయండి అందుకని చెప్పేసి ము ముంద్ అయినా సరే కొంచెం క్వాలి తి గాని బాగుంటాయండి మాస్ సైడు
అవునండి
తాయి క్వాలిటీ బావుంటది అందుకని చెప్పి నేను మా ఊరు సైడే తీసుకుంటా అండి ఎక్కువ
అవునండి నేనొచ్చేసి ఎక్కువ బ్యాంగ్ళూరు హైదరాబాద్ లోనే తీసు కుంటానండి ఎందుకంటే ఇక్కడ హోల్సేల్ హోల్సేల్ ఉంటాది కదండి మనకు ఈ ఉమ్ క్కు ఎక్కువ బట్టలు తీసుకుంటే వాళ్ళు తక్కువ ధ ప్ర ఇస్తారు కదండి మన
అవునవునం
ఉమ్ అక్కడ హైదరాబాద్ లో అయినా చార్మినార్ మీకు తెలుసు టండి
ఆ తెలుసండి చార్మినార్ ఎందుకు తెలుసండి ప్రతి ఒక్కరి తెలుసుంటదండి ఈ కాలంలో
ఆ చార్మినార్ దగ్గర అక్కడ హోల్సేల్ కు బా దొరుకుతాయండి క్లాతయినా ఉ ఉ
కుంటారండి
అక్కడను బెంగళూరు లో అండి తీస్ కునేది మళ్ళీ ఎప్పుడైనా ఎమర్జెన్సీ తక్కువ కొనే కావాల్సి ఉంటే ఇంకా మా ఊర్ దగ్గరలో తీసుకుం
అవునండి నేనైతే నేను ఎప్పుడు బట్టలు తీసు కున్నా ఎప్పుడు షాపింగ్ చేసినా మా పే నండి నేను ఒక్కసారి నేను బట్టలు తీసుకున్నా అంటే ఓ పది వేలన్నా అవుతుందండి సారి తీసుకుంటే అట్లా అవునండి ఒకేసారి ఒకేసారి తీసుకుంటే మా ఊరు సైడు తీసుకుంటాండి ఎందుకంటే అక్కడ మంచివి దొరుకుతాయి అదీ గాకున్ తక్కువ రేట్లో దొరుకు త్తాయ్ కాబట్టి ఇంక నేను ఎక్కువ అక్కడే ప్రిఫర్ చేస్తాను
ఓకే మేమొచ్చేసి మంత్లీ మంత్లీ భయ మంత్లీ మంత్లీ తీసుకుంట ాడి మేము బట్టలు ఒక జత రెండు జతలో గర్ల్స్ అంటే అమ్మాయిలు అంటే తెలుసు కదాండి ఆ చే వారానికి డబ్బులు ఉండాలి కదండి మేము వచ్చేసి త తక్కువలో వారయి నెలకు ఓ రెండు జతలు
అ అండి అవునండి మేం తీసుకుంటే మేం పండగ తప్ప ఎప్పుడు తీసుకోమండి ఒకేసారి తీసుకుంటామండి అది రెండు సంవత్సరాల ఒకసారి అట్లా
అవునా అండి ఎన్ ఒకేసారి అయితే మా ఒకే ఒక ఐ మీన్ డిఫరెంట్ డిఫరెంట్ ఇక్కడైతే వేరే వేరే రకాల అన్ని దొరుకుతాయి కదండి ఒక్కొక్కసారి ఎక్కడికైనా బయటకిళ్ళిన అప్పుడు ఇప్పుడల్లా ఒకో పేర్ తీసుకున్నాం అనుకో మనకి కొత్త కొత్తగా దొరుకు స్తుంది ఆ మనం ఒకేసారి కొన్నామంటే ఒకే రకంగానే ఉంటాయి కదండి డిఫరెట్ డిఫరెట్ మోడల్స్ ఓ మనము ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడలా ఒక చోట తిరుగుతు వెళ్తాం కదండి అక్కడ ఎక్కడైనా మంచి కనిపిస్తే తీసేసుకుంటామండి మేము
అవున అవునులేండి అది మంచి పని లేండి ఎప్పుడు ఇప్పుడు అన్ని ఒకేసారి తీసుకు ఇప్పుడప్పుడు తీసుకుంటేనే కొన్ని కొత్త కొత్త మడల్స్ వస్తా ఉన్నంటాయి కాబట్టి మనకి నచ్చుతాయిలేండి అట్లా ఎక్కువ తీసుకొవచ్చు లేండి
హు
ఇ మనకి ఒకే మోడల్ ఉంటాయి కదండి
ఆ ఒకే ఒక షాప్ లో రెండు షాపు లో అయితే మన అక్కడే అయితే ఓ సేమ్ ఐటమ్స్ అప్పుడు ఆ ట్రెండ్ కొద్దీ అలా మోడల్స్ తెచ్చింటాయి కదా అండి సో అప్పుడు ఒకటి తీసుకున్నా పర్లేదు ఒకసారి నెల నెల ఆ తీసుకుంట అంటే మనకి ప్రబ్ ఆ మీన్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి కదండి
అవునండి
ఊ
అది కరెక్టేలేండి మీరు అయినా అమ్మాయిలు వచ్చేసి అట్లా ఎక్కువ తీసుకో కుంటరండి అబ్బాయిలు అయితే ఓసారి తీసుకుంటే ఇగ వాటినె సమత్సరం సమత్సరానికి వాడు
చూసారు కదండి ఇప్పుడు ఈ జనరేషన్ లో ఎంత మంది అమ్మాయిలే డిఫెరెంట్ డిఫ్
అవునండి ఈ కాలంలో అమ్మాయిలు అసలు బట్టలు ఏస్తున్నారో లేదో అనడ అనిపిస్తుందండి అట్లా ఆ విధంగా ఏస్తున్నారండి
అవునండి
అవునండి ఇంక అబ్బాయి అబ్బాయిలు అయితే కొంచెం మంచిగా ఏస్తారండి వా షర్టు ప్యాంటు అని కానీ
అట్ల ఎందుకు అట్ల ఎందుకు అనుకుంటున్నరండి అది వాళ్ళ వాళ్ళ ఇష్టము వాళ్ళ ఫ్రీడం వాళ్ళ ఇష్టము వాళ్ళ ఫ్రీడమ్ కదండి మీరు అలాగ ఎందుకు ఆ
పదంతో వాళ్ళు మరీ విపరీతంగా దారుణంగా వేస్తున్నారు కదా అండి అది మంచి పద్దతి కాదు కదండి మీరెందుకు దాన్ని ప్రోత్సహిస్తున్నారు
ప్చ్ ఎందుకంటే వాళ్ళ ఫ్రీడమ్ ఇండిపెండెన్సి వాళ్ళకి ఇష్టం వచ్చిన్ లాగా ఉండడం అది కూడా తప్పనా అండి
ఇష్టం వచ్చినట్లు ఉండడం అంటే మరీ చింపేసుకుని ఉండడం కాదు కదండీ ఒ సంప్రదాయంగా సంస్ విధంగా ఉండడం కదండి మీరుజప్పండి ఇప్పుడు ఇష్టం అచ్చినట్టు ఉండడం అని జెప్పి మరీ చింపేసుకుని ఉండడం అంటే అది ఏం బం కదండీ
ఊ అంద అందరూ అలాగే ఉండారు కదండి ఎవరైనా సిటీల్లో పెరిగిండే వాళ్ళు
చెప్తానండి మీరు మళ్ళీ సపోర్ట్ చేస్తన్నంటే మీరు ఆ విధంగానే చేస్తారండి
లేదండి అట్లేం కాదు
మనేషి అమ్మాయ్ ఒకఅమ్మాయ్ అన్నగా సా సాప్రదాయంగా ఉంటేనే ఒకరు నచ్చుతారండి. లేకుంటే అవునండి అదైతే కరెక్ట్ అండి సాంప్రదాయంగా లేకుండా నార్మల్గా ఇట్లే ఎట్లాంట అట్ల ఉంటే
ఆ మీన్ మే మేము వచ్చేసి ఎక్కడ ఎలాంటి బట్టలు వేయాల అనేది దాని మీద డిపెండ్ అయేస్తామండి ఎక్కడ పడితే అలాంటి బట్టలే మెయిన్గా ఇప్పుడు టెంపుల్ కి వెళ్తాం అక్కడ జీన్స్ వేసుక వెళ్ళడానికి అవుతుందా
ఎందుకు వేసుకోరండి చాలా మంది వేసుకొని వస్తారు కదా
అక్కడ కుర్తానో లేకపోతే శారీనో వేసుకుంటారు. ఇప్పుడు పార్టీలకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ ఎలాంటి బట్టలు వేసుకోవాలో దాని మీ ఆ అక్కడ ఏ ఫంక్షన్ కి వెళ్తున్నాము ఏ ప్లేస్ కి వెళ్తున్నాము ఇప్పుడు ఏదైనా మీటింగ్ వెళ్తాము.
అవునండి దాని ఇప్పుడు అవును సరే అండి అది ఓకే అండి ఇప్పుడు మీరు సరే పబ్బుకి వెల్త్ సరెండి అక్కడ మీరు ఏ ఏ విధంగా అంటే ఆ విధంగా మీరు బట్టలు ధరించినారు అనుకో అక్కడ మనుషుల్ని కొంచెం మీరు డిస్టర్బ్ చేసినట్టు ఉంటాది కదండి
మీరెందుకు డిస్టర్బ్ అవుతారండి
అండి మగవాళ్ళన్న డిస్టర్బ్ అయితారండి మగవాళ్ళు డిస్టర్బ్ అయ్యే దానికే అండి ఉండేది
అవునా అండి మనం ఇప్పుడు అలా అనే చి మనము అందరికి చెప్పలేం కదండి. ఒకరికి చెప్పగలము ఒకరికి చెప్పలే ఒక ఒక్కరికి చెప్పగలం మనము ఐ మీన్ కొంచెం పద్ధతిగా వేసుకోరండి అని అందరికీ మనం చెప్పలేం కదండి వాళ్ళ అలా అంటే అది నా ఇష్టం నామని
అదే అండి అది వాళ్ళ ఇష్టమేండి మరీ అక్కడంటే ఎవరికి నచ్చారు కదండి నేను నాగురించి చెప్తున్నానండి మనిషి అన్నాక ఒక మిలాన్నాక వాళ్ళు ఎంత సాంప్రదాయంగా ఉంటే అంత మంచిదండి అట్లా వాళ్ళు దొరకడం కూడా కాలమ కష్ట కష్టమండి
అవునండి
అవునండి మీకు అసలు మీరు ఏ విధంగా ఆలోచిస్తారు నాకు అర్థ
ఆ కాదండి అది చూసే వాళ్ళు తప్పండి మీరు చూసే విధానం చూసే విధానంలో ఉంటుందండి
లెండి ఆ అది కాదండి ఇప్పుడు
విధానం చేంజ్ చేసుకుంటే అలాగనిపిదు ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ యూరస్ ఫారిన్ కంట్రీస్ లో చూసారండి ఏవైనా మూవీస్ ఇంగ్లీష్
అన్ని అన్నీ చూసినాండి నాకు అదంతా అది కాదు అండి ఇప్పుడు ఏమంటారు ఒక సినిమా చూస్తుంటామండి
మ్మ్
సినిమాలో ఆ మీరు ఏం చూపిస్ తరు మేము అదే చూస్తామండి దాంట్లో ఉండే ఎమోషన్స్ ట్ కానీం ఇంకోటిగాని ఇంకోటి ని ఇప్పుడు మనం చూసినప్పుడు ఒక సినిమాలో
ఉ
వాళ్ళు ఇంకో రకంగా చూపిస్త అదే రకంగానే మనకి ఫీలింగ్ వస్తుంది కదండి అట్లాంటప్పుడు వాళ్ళు చూపిస్తున్నారు కాబట్టి మనకు కట్లా అంతేగాని మనంతక మనం మనం ఇప్పుడు ఎమోషనల్ సీన్ కి మనం ఒకో విధంగా ఫీల్ అయితే అది అది తప్పండి అంతేగాని మీరు ఇప్పుడు మీరు మంచి సారీ కట్టుకొని మంచిగా వచ్చినప్పుడు మనం డిఫరెంట్ గా ఆలోచిస్తే అది తప్పు కాగాని మీరు ఎట్ంటే ఎట్లా వచ్చి మనం ఇంకా మంచోళ్ళ మాత్రం ఉంటే అది ఏందండి మీరు
అది బేస్డ్ అని వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళ థింకింగ్ చేసే దాని మీద డిపెండ్ అంటుందండి
అవునండి ఏమోండి మీ అమ్మాయిలు తో అయిన మీ అమ్మాయిలతో కష్టం అండి మీరు చెప్పినా వినరు కదండి ఇదమంటే అన్ని అన్ని అంటే అంతా మేమే కరెక్ట్ మాకి ఒకరితో అనవసరము ఎవరు చెప్పినా మనం వినకూడదు అనే విధంగా మాట్లాడతారు అన్న అదే
ఎందుకండి మీరు గర్ల్స్ కి నెగిటివ్ గానే మాట్
నెగిటివ్ కాదండి నెగిటివ్ కాదండి నేను ఆడవాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇస్తాండి అవునండి నేను రెస్పెక్ట్ ప్రతి ఒక్క అమ్మాయికి రెస్పెక్ట్ ఇస్తానుండి కానీ ఈ కాలంలో ఆ విధంగా తయారవుతున్నారు కాబట్టి ఇగ మనం అలా ఉండకూడదు కదా అని జస్ట్ స్ట్ అడ్వైస్ ఇస్తున్నాండి అంతేగాని మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదండి
ఓకే
అవునండి
అవునండి
ఏమో అండి మీరు మీరు అపార్థం చేసు కోకుండా ఒక మంచి ఆలోచనతో అర్థం చేసుకుంటే మీకు అర్థం అవుతుందండి
నాకు అర్థం అవుతుందండి ఓకేనా అది వాళ్ళ మనం అందరికి నో చెప్పలేం కదండి ఎల్లేసి అయినా నీది ఆ డ్రెస్ ఇలాంటి డ్రెస్ యేసుకోండి ఇలా వాళ్ళకి ఆ
ఏమోలేండి దాంతో ఏమి లేండి ఇంక ఏం చేస్తాము ఎవరి ఇష్టం వాళ్ళేలేండి షాపింగ్ షాపి పింగ్ అయితే మంచిగ చేస్తారు కదండి మీరు
ఆ చేస్తామండి ఎందుకంటే నాకి డిఫరెంట్ డిఫరెంట్ కా కలెక్షన్స్ అ ఇష్టం అండి నాకు ఆ నెలకు ఒకటీ త్రీ పేర్స్ తీసుకోకపోతే నిదర్ రాదండి ఎందుకంటే బయటికి యెళ్ళినప్పుడు అలా మనకి మన బట్టల నుంచే తెలుస్తుంది కదండి అద ఏదుటి వాళ్ళ రెస్పెక్ట్ ఇప్పుడు మనం బట్టలో మంచి కొత్త కొత్త బట్టలు యేసుకోకున్నట్లా ఏదో తిక్క తక్క పాత రకంగా యేసుకున్నాం అనుకో
అవునవునులేండి అవును అవును అధికరెక్టేలేండి థ్యాంక్ యూ అండి మీ సమాచారం నాతో షేర్ చేసుకున్నందు
అవునండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు
ఆ బాయ్
అ